ఆ ఏం చేస్తున్నావ్
ఏ లేదు ఇప్పుడే జస్ట్ ఫేస్ పక్ పపో ఏంటి ఇంకా వాష్ తెచ్చుకుందమ
అవునా ఊ
ఇంకాది
పట్టించుకుంటున్నారు ఇప్పుడు
నేను కాలేజ్ లో ఒకటి ఆగు ంచి పట్టించుకున్నాం అనమాట అంతా ఫ్రెండ్స్ అదయిన తర్వాత నాకు ఇంకా కొంచెం మిగిలింటే ఏం చేయలో అర్థం కాక దాన్ని కాళ్ళకి చూసుకున్నాం
వాళ్ళు కూడా పట్టించుకున్నావా
అంటే ఇంకా అది ఏం చేయదు నాకు అర్తంంటన్నానే
అవును వే వేస్ట్ కాకూడదు ఏదైనా గాని
ఆ అందుకనేసి కళ్లకు పట్టిన
మీరు అయితే మిమ్మల్ని చేసుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు కాద మీరు ఏది వేస్ట్ కూడా చేయ్యరు
ఓఓ ఒకే ట్యాంక్యూ
ఆ ఏం లేదు మీరు అంతా బాగా చూసుకొని ఖర్చు పెడతారేమో కదా
ఆ అవును చూస్ చూసుకునే ఖర్చు చేమ్ పెట్టాం మండి టిఫిన్స్
మ్మ్
ఇంకేంటి అంటే ఈ రోజు మనకి కాలేజ్ లో ఈవెంట్ ఉందన అన్నమాట అంటా అందుకనే హ్మ్మ్ ఇింగ్ అన్నదిలాపూస్ కొన్ని ఎలా ఉంటెనే టైమ్ పాస్ పని
అవునా
మీకేం కాలేజ్ లో ఇవి ఏం పెట్టారా
ఈవెంట్సా ఆ పెడతారు మా దాంతో ఎగ్జిబిషన్ కూడా పెట్న్నారు అనమాట
ఓ
హ్మ సెలబ్రిటీస్ వస్తారు సింగర్స్ వస్తారు అదే కొత్తగా ఏదో రాకాసి మూవీనా ఏదో అది సంథింగ్ ఆ టీమ్ అంతా వస్తున్నారు మ్మ్
ఎంజాయ్ ఆ
ఆ చేయ్యాల బాగా ఇంకా అంత డెకరేషన్ బాగా చేశారు అన్ని పేపర్స్ తోనే అనమాట ఇంకా డీజే నైట్ ఉంటుంది అలాగే స్టాల్స్ పెడతారు. కానీ ఆ స్టాల్స్ పెడతారు. ఎందుకు పెడతారు. వాళ్ళకే అర్థం కాదు.
ఎందుకు
ఎంత రేట్ పెడతారో అస్సలు
అది కూడా కొనే వాళ్ళు ఉంటారు కొన్ని. కొంతమంది.
నిజమే. ఆ పర్వాలేదు కాకపోతే కొద్దిగా ఇంకా టేస్ట్ బాగుంటుంది బాగుంటే బాగుంటండ.
టేస్ట్ అయినా బాగుంటుందా పోనీ అంతా రేట్ ఉంట ఉంటది కదా.
అది కొద్దిగా అట్ల పర్వాలేదు కొత్తగా అదే ట్రై చేసేది చేస్తాం అనమాట ఇంకా ఫస్ట్ టైం ఈసారి జెయింట్ వీళ్ళు కొల నంబర్స్ అన్ని పెట్టినారూ ఊ
ఓహో ఇంగేం లే ఫుల్ల్ ఎంజాయ్ అండి.
ఆ ఏం తినుకోకున్నా పర్వాలేదు కొలంబస్ మాత్రం ఎక్కల్లని నాకు ఇష్టం.
ప అంటే నీకేమ్ భయం ఎయ్యదా.
ఆహ కొలంబస్ ఏం లేదు.
జెయింట్ వీల్ ఎక్కుతావా.
ఆ ఎక్కానన్నమట జెయింట్ విల్లు. ఎక్కాను ఇంకా. అప్పుడు ఒకసారి వండర్ లాక్ పోయింటే మేము అదేదో పద్నాలుగు అంతస్తుల పైన జెయింట్ వీల్లు ఉంటది కదా అదే ఎక్కేసింటిమి. ఏమంటే అది అంత భయం వేయ్యదు ఊరికే జస్ట్ వాళ్ళు స్లో తిప్పుతారు ఎందుకంటే ఫోర్టీన్ అంతస్తులు పైన కదా.
ఆ ఎక్కడెక్కావు నువ్వు అది జెయింట్ విల్ల్.
అదిబ్బ.
ఓ ఏవన్ డర్లా కెళ్ళినావ్
ఏ ఊర్ అంటే అది బెంగళూరు అనుకుంటా.
బ్యాంగ్లూర్ వండర్లాన
ఊ అక్కడ అన్ని వాటర్ గేమ్స్. చానా బాగుంటాయి.
ఓ ఓకే ఎంత ఉంది ఎప్పుడూ వెళ్ళినావ్. నువ్వు
నేను అప్. అప్పుడు మా ఇంటర్ డేసప్పుడు. ట్రిప్ వేసింటే ఇగ అందుకే వెళ్ళినాం అప్పుడు.
ఓకే
ఉమ్
అయితే అ నాకే తెలుసు నా ఒక పాప కూడా ఉంది మీ రూమ్మేట్ ఆ పిల్ల కూడా వచ్చిందిద వండర్లాంటి
ఆ ఆపిల్లో కూడా వచ్చిడి ఆపిల్ల బాగా ఎంజాయ్ కూడా చేసి చి రైన్ డాన్స్ అంటా వాటర్ గేమ్స్ అన్ని ప్యాంట్ షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని అన్ని బాగా వెళ్ళడా
ఆ
ఆ వేస్తుంది షార్ట్ అందగత్తే ఆపిల్ల
అంటే కొంచెం ఏదో సంథింగ్ చి కో అమ్మా బంగ
ఆహా అట్లేం లేదు ఆ పిల్ల ఊరితే అట్లా చెప్తుంది గానీ నీ అప్పుడు చానా మంది వచ్చిండ్రు కదా బాయ్స్, గర్ల్స్ అంతా
ఆ అయితే అప్పుడు సిగ్గుండదా సిగ్గు పోయిందా హ
ఆ అంతే ఆ పిల్ల
ఓకే ఓకే
ఆ నువ్ వెళ్ళవా వండర్లాకి
తీ ఎంత
అవునా
అంటే మా స్కూల్లో ఎట్లా అంటే
ఆ
ఫస్ట్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి వన్డే ట్రిప్ ఉంటుందనమాట అంటే జస్ట్ ఒక్క రోజు మాకు స్కూల్ కి దగ్గర సెవెంత్, ఎయిత్ వాళ్ళకి ఈ క్లాసు సపోజ్ అప్పుడు అలా తీసుకెళ్ినం ఇప్పుడు నేను చాలా ఒప్పించి ఒప్పించి ఇంట్లో అది మొత్తం సెవెన్ డేస్ కేరళ తమిళనాడు ప్జ ఎలరు ఆ సరే అండి ట్రిప్పు లో మమ్మల్ని అక్క రోజు వండర్లా పిసుుకెళ్ళాలి అన్నమాట
అవునా
కొచ్చిిన మండార
మ్మ్
అట్లా ఒక
అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నావేమో కదా
కానీ హైలైట్ ఏమండి మా క్లాస్ వాళ్ళు అమ్మాయి ఇద్దరమే వచ్చింది ఎయిత్ క్లాస్ మొత్తం క
మిగతా వాళ్ళు ఏం రాలేదు
కొంతమందికి ఇంట్లో ఒప్పుకోలేదు కొందమందికి పద ే డబ్బు నియమని చ సంటా మ్మ్
అందుకు నువ్వు మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరే పోయిండ్రా
ఆ నాకు పాపం ఇష్ట
అవునా
కి కి టెన్త్ క్లాస్ ఫెయిల్
మ్మ్ మ్మ్
ఇకా వాళ్ళక వన్న కం
ఓకే
మ్మ్
అదే మీరంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడే ఎయిత్ క్లాస్ లోనే వండర్లా
మ్మ్ ఒక రైడ్కి ఒక రైడ్ ఎక్ంట అనమాట అనీ
మీరైడది
పేరు అదేదో తెలివు పనీరు ఎట్లా అంటే హహ రోలర్ కోస్ట్ ఏ కా అది ఎలా ఉంది అంటే ఒక టూ హైట్ ఉంటాది
ఆ ఆ
ఇక్కడ సేమ్ జారుడు బండలాగే ఉంటుంది ఏమంటే రివర్స్ చారళ్ళ
హమ్
ఫ్రెండ్ సైడ్ జారలా యోగా మ్యాట్ ఉంటారు సేమ్ అట్లా ఒక మ్యాట్ ఇస్తారు
అవునా
అవును అలా ఉంటాది ధాన్ మీద నుంచీ ఆడాల సరే వెళ్ళినా ఆడి వరకు మంటలో క్యూ ఉంది చాలా ఉ ూ చఛాలస్ చె సడి మీ
హమ్ అయితే వాటర్ గేమ్స్ అన్ని ఎక్కావా
ఆ
వాటర్ గేమ్స్ అన్ని ఎక్కావ్వ
అ అన్నీ కాదు కొన్ని ఎక్కాను అంతే ఫస్ట్ టైమ్ అసలు నేను ఫస్ట్ టైమ్ అన్నమాట అమ్మ వాళ్ళు ఎటు వైపు ఉన్నా ఎంటని
అవునండి ఇంక అప్పుడు ఎయిత్ క్లాస్ అంటే చిన్నపిల్లలే చాలా
రికి ఎక్కడికి పోలే మా పేరెంట్స్ లేకుండ
అవునండి
ఒక రోజు కూడా నేను ఉ ఫస్ట్ లో ఏడ్చినాను అమ్మ లేదు నాన్న లేరు అని
అయ్యయ్యో
ఆ సస్తివా
ఏయిత్తు క్లాస్ కే ఏయిత్తా మనము
ఫస్ట్ టైం కదా నేను వాళ్ళు ఎవరు లేకోకుండా మీకు ఏజు తెలుసా నా కంత తె అయిన
మీ వాయిస్ సరింగ ఇన్ పడిస్తాన్ లేదు
నా ఇప్పుడు ఇనిపిస్తాంద అంటే ఆ ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదన్నమాట ఆ తర్వాత ఇంకా చాలా చాలా ఒప్పించి స్వాప ఇంకా ఎల్లాననుమాట నువ్వు ఎప్పుడు ఎల్లా లేద అట్లా సరేలే ఇంకోచేపు మరి చేయల్లా ఫాలస్ అ
అ